నమస్కారం అండి మీరు మీరు ఐటి ఐటీ చూజ్ చేస్తారా నాన్ ఐటి అని
మేము ఐటీ ఇ చూస్ చేసుకుంటామ అండి
ఎందుకండి
ఐటీ అంటే కొంచెం ఎక్కువ ఆఫర్లు ఉంటాయి కొది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అన్నీ సింపుల్ గానే ఉంటయి ప్రతిదాని మారేజూ చేసుకుంటా మేము నేనైతాయి
ఆర్టీ ఐటిలో టెత్ నాన్ టెత్ అండి
టెక్నికల్ అండి నాన్ టెక్నికల్ అంతే ఎస్ట్ టెక్నికల్ అంతే కోడింగ్ అది ఇన్న ఉంటయి
నేను నేను అందరు అందరుూ కోడింగ్ టెక్నికల్ లో చూజ్ చేస్తుాన్నాని నేను నాన్ టెక్నికల్ అని
టెక్నికల్
ఆ
మీరు నాన్ టెక్నికల్ ఆ
అ ఆమె నుంచి రెడ్డి మాట్లాడండి
కల్ మీరు
నాన్ రెజినల్ యయుఎస్ డిజైనర్ పూజా డిజనర్ ఇంట ే సర్ చాలా వంతయదండి
ఆ ఉంటాయి చ ఉయి ఇంకా ఉంటాయి మీరు దాన్ని ఎందుకు చూ చేసుకున్నన్న అడు
ఇప్పుడు చాలా చాటచొతునేదండి ప్రిజఎంటి టైంలో ఒ చాలా మంది ఇప్పుడు చాలా మంది స్టార్టప్ కోసం వెబ్సైట్స్ అవన్ని డిజైన్ చేస్తున్నారు
ఇ వెబ్సైట్స్ నా డిజైన్ చేతనా
ఆ ఓహో వెబ్సైట్స్ ఫస్ట్జర్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫే చ అతున్నదండి అది యూజది చది ఎంత ఎంత బాగా పంపిస్తే అంత బా అంత టైము
ఆ ఆ ప్రత్యేక ఎక్కువ టైం స్పెండ్ చేస్తార అతే ఎక్ అ వార్డు నుంచి ఫోకస్ చేసారా
అవునండి
అదేనా మీరు అనుకున్నావు
ఆ
అంటే దానికి ఎక్కువ కోడింగ్ల అవసరం లేదా
అవసర ఉంటందండి సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ బసి జావు
అదేనా కావాలి కదా బటింగ్ అదే టెక్నికల్ టెక్ల్ ఫ ఇళ్ళ వతు ఏమైది
అంత డీప్ అంత అవసరం లేదు
ఆహా
అంటంత దా దాని పేమెంట్ ని స
ఆఓ
దాని పేమెంట్స్ ఎత ఉంటాయండి
అబేసి
హలో హలో హలో
వస్తే సరిపోతుంది అన్న బే ఆ అదే అదే మీరు కంటిన్యూ అయిపోదాం అనుకుంటున్నారా
అవునండి
ఇంకా కంటిన్యూ అయితే ఇంకా దాంట్లోనే ఆపేస్తారా
దానిది ఎక్కువ ఎక్కువగా ఇప్పుడు స్టార్టప్స్ ఎక్కువ అవుతున్నాయి ఇండియాలో
ఆ అవునవును అది నిజమే
దాని కోసం వెబ్సైట్స్ ఏమైనా కావాలి కదండి
ఆ అవును కావాలి
దానిది పేమెంట్స్ చాలా ఎక్కువ డిమాండ్ ఉందండి ద జాబ్ లో
అంటే ఎక్కువ టె నువ్ డిజైన్ చేసినదాన్ని బట్టి వాళ్ళు పేమెంట్ ఇస్తారు కదా మీకు
ఆ
కాకపోతే టెక్నికల్ వాళ్ళకంటే మీకు కొంచెం తక్కువ పేమెంట్ తక్కువ శాలరీ అలా ఉంటుంది అనిపియ్యలేదా మీకు ఎప్పుడైనా
టెక్నికల్ కన్నా ఎక్కువ ఉంటందని నేను అనుకుంటున్న
అంటే మీరు నాన్ టెక్నికల్ వాళ్ళ టెక్నికల్ వాళ్ళకు టెక్నికల్ వాళ్ళకంటే ఎక్కువ శాలరీ వస్తందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా
అవునండి
అంటే మీరు దేని బేస్ చేసి అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తారా
నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ డెవలప్మెంట్ నే చాల ల్యాప్టాప్ ఒకటి ఉంటే చాలండి
ఆ నే నేర్చుకోవాలి తర్వాత
తర్వాతా జావా స్క్రిప్ట్ కావాలండి
ఆ
ఆమ్ జావా స్క్రిప్ట్ అయన్ని నేర్చుకున్న తర్వాత
మీరు విప్రోలో లనుకుంటున్నారా ఇప్పుడు
అవునండి
వెబ్డెలప్ కావాలంటే కోడింగ్ చానా ఇంపార్టెంట్ కదండి
వెబ్సైట్సు డిజైన్ చేయడం కాదండి వెబ్సైట్ లో ఇంటర్ఫేస్ యు వి ఎస్ వి డిజైనర్స్ అంటే ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటేనే లాగిన్ అ
క్రియేట్ చేసి వాటిని వేరే వాళ్ళకు పంపిస్తారా
ఆమ్
ఏదానికి
చెప్పండి
స
స
క్రియేట్ చేస్త మీరు ఎవళు పంపిస్తే కు నవడేస్త త ఆా
మనం కూడా చేయచ్చు కానీ ఆ అంతే అండి హలో హలో హలో హలో హలో అండి హలో మాట్లాడు హలో హలో మాట్లాడు హలో హలో మాట్లాడరా హలో హలో తిన్నావాండి హలో